హాయ్ యండి
రాయ్
ఏం చేస్తున్నాడు యా బాగున్నాను ఏం చేస్త్ న్నారు
ఓ ప్రెసెంటైతే ఫ్రీ
అవునా మీ సైడ్ వెదరేలా ఉందండి
ఆ మా సైడ్ వెదర్ అంటే అండి చాల హాట్గా ఉందండి ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకు ఇంకా చాలా టఫ్ గ అలా సన్లైట్ జ ఆ ఎక్కువగా కావడం వల్ల చాలా ప్రాబ్లమ్ అవుతుంది ఈ సైడ్ వే
వాటర్ గుడ తగొద్దు కదా ఉ ఓకే ఇటు కూడా చాలా అసల్ నిన్నట్నుండి ఇంకా ఎండలు ఎక్కువ పెరిగయ్ నీ డిస్టర్బెన్స్ ఉంద్ నే
ఎ లేదండి
ఎవరో పిల్లలు మాట్లాడుతున్నారు
ఇంకే రోలు రావచ్చు
ఓకే ఈరోజు
ఉహ్మ్
టూ డేస్ నుంచి అయితే బాగా ఎండలు కొడుతున్నాయి అండు ఫ్యూచర్ లో ఇంకా ఎండలు ఎక్కువ కావచ్చు ఏమో మరి వీ నీడ్ టూబీ డీహైడ్రేటెడ్ ఎందుకంటే ఆఫ్టర్ రోజా మీరు కూడా ఆ కొంచెం హైడ్రేట్ ఉన్న ఉండండి అంటే వా జ్యూసస్ వాటరు వాటర్ వాటర్ కన్సిస్టెన్సీ ఉన్న ఫ్రూట్స్ అవి ఎక్కువ డం మంచిది ఎందుకంటే ఇంకా ఫు ఫుడ్ తిన తర్వాత వాటర్ ఎక్కువ తాగబుది కాదు అందుకే మనం మార్నింగ్ ఈవినింగ్ జ్యూసెస్ మళ్ళీ వాటర్ లో చీయా సీడ్స్ ఆర్ సబ్జ సీస్ ఇవ్వని ఎసుకో కొనీ తాగితే హెల్త్ కొంచెం బెటరు మీ ఫేవరెట్ సీజన్ ఏంటి
నాది ఫేవరెట్ సీజన్ అంటే వింటర్ అండి వింటర్ లో చాలా ఎండ కూడా అంతగా ఉండదు చలి కొంచెం ఎండా కొంచెం ఏలా చాలా మంచిగా అనిపిస్తుందండి ఏం మీకు నచ్చినా ఏదేంటి
వింటరే నా ఫేవరెట్ కూడా వింటరే సేమ్ మీరు చెప్పినట్టే ఇప్పుడు వర్షాకాలం అనుకోండి వర్షాలు ఎక్కువ పడతాయి వర దలు రాడానికి పోవడానికి దారులు ఉండవు కరెంట్ ఉండదు సమ్ టైమ్స్ నెట్వర్క్ ఇష్యూస్ మళ్ళీ పంటలకి అంటే ఎండాకాలంలో ఇంకా ఎండలు ద మెయిన్ ఎండ వేడి చెమట ఉక్కబోత ఇది సో అండ్ మెయిన్ ఓకే మైంటైన్ సర్వైవ్ అవ్వచ్చుగాని ఇప్పుడు మనం ఏసీ ప్రిఫర్ చేసాం అనుకో సమ్మర్లా బిల్లు వాసిపోతది
అవును
సో అలా ఇంకా నాకు సమ్మర్ అంటే అసలు నచ్చదు అండ్ మళ్ళీ ఈ సమ్మర్ లో చిన్న పిల్లలకి అండ్ ముసలోలకి కి వడదెబ తగిలి చనిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎందుకు వీక్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి సో
చాలా మందికి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి వింటర్ లో హుమ్ సమ్మర్ లో అంతగా ఏమీ ఎఫెక్ట్స్ ఆ వింటర్ వింటర్ లో ఏమి ఎఫెక్ట్స్ అలా ఏమి ఉండవు కదా
యా యా అవును
అవునండి
వెదర్ కూల్గా ఉంటది పైగా ఎండ కొడ్తాది కొంచం ఓకే సర్వేవ్ అవ్వచ్చు వింటర్
ఏ సమ్మర్ లో అంటే చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఇవి కివిక్స్
యా అవును సో మీ మీకు ఫెవరేట్ సీజన్స్ వింటర్
ఎస్ అవును
అవునా
ఉ
ఆ
వింటర్లో మీకు ఎలా ఉమ్
మీరుండేది విలేజ్ సైడా సిటీ సైడా
అంటే అంతగా విలేజ్ కూడా ఉండదు అంతగా సిటీ కూడా ఉండదండి ఈ నార్మల్ ఎ ఆ
నాగ్ అర్జున్
అంతా పల్లెటూరు కూడా అనలేము ఎందుకంటే కొంచెం మార్కెట్ ఏరియా అలా బ స్టాండ్స్ స్టేషన్స్ అన్ని అవైలబల్గా ఉ ఉంటాయి ఎన్ ఎనీ టైమ్ హాస్పిటల్ స్ ఎ కాబట్టి అంతగా సిట్ టీ కూడా అనలేము ఎందుకంటే ఏ అంత రిచ్గా అలా ఉండవండి
అవునా
ఊమ్
సో మీకు మూవీస్ ఏ మూవీస్ అంటే ఎక్కువ్ ఇష్టం
మూవీస్ లో అంటే హారర్ అ రర్ దేశ్భక్తి లేదా క్రైమ్స్ సిఐడి ఇలాంటివి అంటే చూడడానికి ఇంట్రెస్టేడ్
యా నాక్ కూడా థ్రిల్లర్ సస్పెన్స్ హారర్ నచ్చదు ఎందుకంటే నాక్ భయం ఏస్తది అండరమ్ యాక్షన్ యాక్షన్ మూవీ అది కూడా యాక్షన్ ఎవరిది నచుతది అంటే
ఊమ్
అయ్యిందా యాక్షన్ అసలుకి చాలా చాలా బావుంటది యాక్షన్ మూవీస్ అండ్ మొన్న రాజా సబ్ యా అండ్ మొన్న రాజాసబ్ చూసిన్ తర్వాత కూడా ఈయన కామెడీ మూవీస్ అవి హారర్ మూవీస్ ఏంటి కుండా యాక్షన్ మూవీస్ ఏ తీస్తే బావుంటది అదే సూట్ అవ్తది ఈయనకి అనుకున్నా ఎందుకంటే సల్లారు అసలు మస్త్ హిట్ అసలు బ్లాక్ బస్టర్ అండ్ సాలర్ సాలర్ మూవి అండ్ బాహుబలి కూడా హిట్ అ
ఊమ్
యా నాక్ యాక్షన్ మూవీస్ అంటే నే ఎహ్ అందులో కొంచెం యాక్షన్ చను ఉంటే కొంత ఫ్యామిలీ డ్రామా ఉంటంది. మీ ఫేవ్రేట్ హీరో ఎవరు
ప్రే ఫేవ్రెట్ అంటే అలా ఫేవ్రెట్ అని లేదు దో కానీ నార్మల్ గా అంటే చిరంజీవి యాక్షన్ కొంచెం కామెడీ అలా
సో మీరు శివ మనసింక మనశంకర వరప్రసాద్ మూవీ చూసారా మూవీ మూవీ మనశంకర వరప్రసాద్ మూవీ
లేదండి యాడ్స్ చూ యాడ్స్ చూడాను కానీ నేను యాక్చువలీ థియేటర్స్ లో అలా బయటికి వెళ్ళాను ఆ జస్ట్ టీవీ లో లేదా ఫోన్ లో అలా డౌన్లోడ్ చేసుకోని అలా అ చూస్తా బయటకి ఏళ్లి థియే థియేటర్స్ లో అలా చూడడం నాకు నచ్చదండి ఇంట్లోనే ఫ్యామిలీలో చూడడం అలా
థియేటర్స్ కూడా ఫ్యామిలీతో వెళ్ళొచ్చు కదా
వెళ్ళొచ్చు కానీ, అది బయట కదా ఇది మన ఇంట్లో మనం మనం ఫ్యామిలీ మాత్రమే అదా
కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ థియేటర్ లో చూసిన ఎక్స్పీరియన్స్ కి ఇంట్లో టీవీ లో చూసిన ఎక్స్పీరియన్స్ కి డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా
కానీ దానిలో డిస్టర్బింగ్ ఆడియన్స్ది ఎక్కువ ఉంటాయి కదా
అలాంటప్పుడే కదా క్రేజ్ వచ్చేది మజా వచ్చేది ఎంటర్టైనింగ్ అనిపించేది
అవును గానీ కొందరు నచ్చాది అ అది కార్డుమీద కొందరికు అలా నచ్చుతుది కొందరికి నచ్చదు అలా నాకు నచ్చేది
అవునా నీకు నచ్చదు మీ ఫ్యామిలీలో మీరే అనుకుంటా కదా ఇలా
ఆ అవునండి అంటే మేము ముస్లిమ్స్ కదా కాబట్టి బయట పోయి వెళ్ళడం అలా అలా ఎక్కువ ఉండదండి
ఎందుకు ముస్లిమ్స్ లో బయటికి వెళ్లరు వెళ్ వెళ్తారు కదా చాలా మంది
చాలా మంది వెళ్తారు కానీ ఫ్యామిలీని బట్టి కూడా కొంచెం ఉంటదండి కొందరు అలావ్ చేస్తారు, కొందరు అలావ్ చేయరు
ఓకే
మ్మ్ మీకు ఎలా ఇష్టం
ఇంకా మీ ఫేవరెట్ మూవీ ఏంటి
ఆ నా ఫేవరెట్ మూవీ అంటే అలా స్పెషల్ అంటే ఏం లేదు కనీ జనరేల్లి ఆ ఏమంటారు
ఎంప్టీ మూవీస్
ఆ
ఓకే
వస్తాను కానీ అంత పర్ఫెక్ట్ బాల నాకు నచ్చింది అని ఆ పయిన ఉంటాయి ఉండవు
మీరు బాలే ఉన్నారండి ఈ ఈ జనరేషన్. షన్ లో థియేటర్ కి వెళ్ళకుండా మూవీస్ చూడకుండా ఇంట్లోనే. ఫ్యామిలీ మూవీ ఫ్యామిలీతో మూవీస్ చూడం ఫ్యామిలీ మూవీస్ చూడం.
యాక్చువలీ నేను ఇప్పటి వరకు థియేటర్ అంటే ఏంటి అనేది నాకు తెలియదు
వన్స్ పిరింషిరి లేద
ఆహా థియేటర్ ఎలా ఉంటుంది అనేది కూడా నాకు తెలువదు.
అదే ఒక్కసారి కూడా వెళ్ళలేదు.
లేదు.
ఓ గాడ్. యూ లివింగ్ ఆన్ దా ద రక్స్.
ఆహ్. ఎచుడు వాళ్లల్లో ఎవ్వరు ఎల్లలేరనుకుంటా. మా కజిన్స్ వాళ్ళు కూడా.
అవునా.
ఓయ్.
మేమైతే ఎప్పుడన్నా ఒకేషనల్ గా అలా. వెళ్తాను.
ఫ్యామిలీతో వెళ్తారా. ఆహ్ లేదా ఫ్రెండ్స్ ఇలా కజిన్స్ ఇలా ఎవరైనా.
లేదు లేదు ఫ్యామిలీతోనే ఫ్యామిలీతోనే వెల్. తాను.
పోను ఓకే.